హలో
ఏం చేస్తున్నావు
కాళీ రా నువ్వు
కాళిగానే ఉన్నా ఇప్పుడే జస్ట్ ఖాళీ దొరికింది అట్లు ఉన్నా ఇగా
ఉమ్మ
చెప్పండి ఏంటి ఇంకా విశేషాలు
నిమ్ ఉన్నాయి రా మాకాడ ఇంట్లోనే హౌస్ వైఫ్ కదా ఇంట్లోనే ఉండ
ఉహు
వర్క్ చేసుకోవడం ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇదే సరుపోదు
అదే డే మొత్తం ఫుల్ అవుతున్నట్టుంది మీరు
అ వాళ్ళు ఇప్పుడు వెళ్తారు వెళ్ళినాక అంటే మార్నింగ్ టైమ్ లో వెళ్తారు స్కూల్ కి వెళ్తే వాళ్ళొచ్చే లోగులన ఇక ఇంట్లో పని చేసుకోవడం టూకెళ్ళి వాళ్ళని తీసుకొస్తే ఇక వాళ్ళతోటే సరిపోతది నైట్ వరకు
హాఫ్ డేస్ స్కూల్స్ కదా వాళ్ళకి
ఆ పెట్టలే రాఫటే నెక్స్ట్ మంత్ లో పెడ అంగన్వడి
ఓహో అంగన్వడిన ఈ నార్మల్ స్కూల్ వల్లకి హాఫ్ డే అనుకుంట కదా
అవునవును పెట్టారు మొన్నట్ నుండే కదా మొన్న సిక్స్టీన్ నుంచి అంటుంది
ఓహో
ఇందులో చిన్న పిల్లలు వీళ్ళకి ఇంకా పెట్టలే మరి నెక్స్ట్ మంత్ లో పెడతారేమో
ఉహు ఎండలు అయితే బాగ కొడుతున్నాయి పెట్టాలిగా మార్నింగ్ ఏ టైమ్కి వెళ్తారు మళ్ళీ వాళ్ళు
ఆ
మార్నింగ్ ఏ టైంకి వెళ్తారు వాళ్ళు వాళ్ళ
మార్నింగ్ టెన్ కి వెళ్తారు రా టెన్ టెన్ ట్వంటీ అట్లా అయితది
ఉ
టూ థర్టీ కి అట్లా పంపిస్తారు
ఓ ఫస
పని ఇస్తాం మధ్యాహ్నం వెళ్ళ అని తీసుకొచ్చేది ఉంటారు ఇద్దరు ఉంటారు ఇప్పుడు అంటే ఆడుకోడానికి కూడా వాళ్ళకి ఎవరు లేరు ఇగ వాళ్ళిద్దరే ఆడుకుంటారు ఇక స్కూల్లో అయినా పిల్లలు ఎక్కువ ఉన్ ప్రు కదా
అవునా
కనిపిస్తాది వాళ్ళకి రోజు ఇగ హాలిడే సండే రోజు కూడా అడుగుతా ఉంటారు ఈరోజు స్కూ ల్ ఉందా స్కూల్ ఉందా
సస్తా ఎందుకు ఇంటి దగ్గర ఎవరు ఉండరా చిన్న పిల్లలు ఇంకా
ఇక్కడ లేర్రామ్మా మేము ఉండే ఇదరు లేరు చిన్న పిల్లలు వాళ్ళ ఇద్దరే మా పాపలే ఇద్దరు ఆడుకుంటారు
అందుకోసం గోర్
వాళ్లకి ఇగా బోర్ కొడతాది ఇంట్లోనే ఉండి ఉండి అట్లా అనిపి స్తదేమో వాళ్ళకి టీవీ గిట్లా చూస్తారు మంచిగనే ఆడుకుంటారు ఏం చికాకు ఏం చెయ్యారు ఎడవర్లే గాని ఇంగ హాలిడే ఉన్నా గుడా అడుగుతా ఉంటారు అన్నట్టు ఇగా లేవంగానే ఈరో స్కూల్ ఉందా మమ్మీ అని అడుగుతారు ఉహ్మ్ బాగా ఇగ రెడీ అయితారు మంచిగా తింటారు వెళ్తారు
ఉమ్మ్
అక్కడికెళ్ళి ఉంటారు ఆడుకుంట్రు ఇక ఏబిసిడీలు అవి ఇవి చెప్తారు స్కూల్లో ఏం పెట్టారో చెప్తారు ఇంటికొచ్చి
కట్టు కాపీ పేస్ట్ చెస్తా కాలేజ్ లో ఏమైనా జరిగినా వెళ్ళే టప్పుడు ఎవరైనా కలిసిన వస్తా మా మమ్మీకి మా సిస్టర్‌కి చెప్తా ఇట్లా జరిగింది వాళ్ళు కలిసారు నేను వీళ్ళతో ఉన్నా ఆ టైం కి వెళ్ళిన ఈ టైం కి వచ్చిన అని చే
మోహో మా చిన్న పాప చెప్తది
అది చెప్పేంత వరకు ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చె ప్పాలి ఆ మిరు వాళ్ళు వినకుండా ఈరోజు వి టారా వినరా ఇప్పుడు నేను చెప్పిది ఫస్ట్ వినండి తర్వాత నేను మీరు వింటా అని చెప్పి నా చెప్పిన తర్వాత తర్వా తకి వాళ్లది నేను వింటా
అదే మా చిన్న పాప చెప్తాది నిన్న అంటే బుధవారం బుధవారం వాళ్ళకి ఎగ్ బిర్యానీ పెడతారు అన్నటు ఇప్పుడు అంగన్ వాల్లో మార్చారు టై మీల్స్ అయితే ఇక నేను ఈరో బిర్యానీ తిన్నా మమ్మీ ఎగ్గు బిర్యానీ చేసారు ఆంటీ అని చెప్తాంది వచ్చి
ఉమ్మ్
ఆ మళ్ళీ ఇంకేం ఎసుకు కున్నావు అని అంటే పప్పు బువ్వ వచ్చింది ఇంకా ఎగ్గు తిన్నా అన్నం తిన్నా అని చెప్తుంది ఏ మంచిగా ఆది త్రీ ఇయర్సే అవును వాళ్ళకి గమె చెప్తా ఉంటే నాకు మంచిగా అనిపిస్తాది చిన్న చిన్న మాటలు మాట్లాడతారు చన్నగ వత్తది రా వాయిస్ అయితే మంచిగా మళ్ళీ వర్డ్స్ కూడా ఏం మి స్ కావు మంచిగా స్పష్టంగా చెప్తాది మన పెద్దవాళ్ళలాగానే
ఉమ్మ్
పెద్ద పాప అన్ని చెప్పదు ఇగ ఇగ ఆమె ఎక్కువ రైటింగ్ మీద ఉం టది బాగా రాస్తా ఉంటది వద్దన్నా నేను ఆపిన ఆగదామే ఇగ
అంతే ఇగ రాశుడు రాశుడే ఎవరు మాట వినేది ఉండది ఇగ
ఇక మా బామకి అంటే ఈ ఉకే ఏదోకటి ఒకటి రాసుకోవాలనే బొమ్మలు ఎయడమో లేక్పోతే ఏబీసీడీ రాసి చూపియడమో వద్దురా కొసేపు పైన ఆడుకోరాన్ పక్కకు పెట్టాన్నా పట్టద్ అస్సలే ఆ ఊకెరస్ వస్తుందిరా నాకే పాపం పాపం అనిపిస్తది ఏంద్రా మరి ఇంతగానం రాస్ కొసెప్ టీవీ అయినా చూడు లే కాకపోతే ఆడుకోపోకోసేపు అని నేనే చెప్తా అసలు వినదమ బాగా ఏదో ఒకటి రాయాలని బాగుంటది ఆమెకి మళ్ళీ ఎమ్మటే క్యాచ్ చేస్తుది ఏది చెప్ చెప్పిన మనము మంచిగా వింటది ఏమంటే బ్రెయిన్ల కేక్కించుకుంటదామా వాట్స్ ఏమన్నా చెప్పినా కూడా మళ్ళీ ఇమ్మటే చెప్తాంది ఆ మెమొరీ పవర్ బాగుంటది రా అమ్ కి ఏది మర్చిపోద్దు తెలుసా మనకేదన్నా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏద జరిగినా కూడా అది గుర్తుంచుకొని ఒక వారం తర్వాతనైనా చెప్తుది మళ్ళ ఆ రోజు ఇట్లా అయింది క మమ్మీ ఆ రోజు మనం పోతే అది ఇది అని అన్ని చెప్తదిా ఆమేకు అంత మేమొరీ ఉంటది
మ్ మనంచిదే
ఆ ఈమె చిన్నామైతే ఇగ ఎప్పటిదప్పుడే ఈ రోజు ఏం జరిగిందో సేంనిలాగే చెప్తా ఉంటది ఇగ వినాలి
ఎప్పుటిదప్పుడే చెప్పేస్తే ఇగ అయిపోతది
ఇగో మొన్న ఇంగో నిన్న అని ఏదేదో చెప్తారింగా వినాలిగా
మ్
వాళ్ళతో ఇగ టైమ్ పాస్ అయితది నాకు సగం
మ్ హు నాకున్నా ఇ ఇప్పుడు ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ తర్వాతకి మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయ్ అదే పిచ్చిలేస్తుంది ఇప్పుడు
డిగ్రీ నేను
ఆ డిగ్రీనే అవే ఉన్నాయ్ క్లాసెస్ జరుగుతున్నాయ్ లేదు టైం లేద
అవునా
అపోయిన తర్వాతకి ఎంట్రన్స్ ఎ్జామ్స్ ఉన్నాయ్ మళ్ళీ ఇంకా ఆలోచస్తున మ ఫ్రెండ్స్ లేదు వెళ్తే బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఒకే సైడ్ వెళ్దామని ప్లాన్ ఎసినాం ఏంకామ్ తీసుకుందాం అనుకుంటున్నాం
అవునా
అయితే మా వల్ల కాని పని అది అని అందరం ఫిక్స్ అయి ఉన్నాం
మ్
మ్
అందరు సేమ్ తీసుకొని మన ఫ్రెండ్స్ తో వెళ్తేనే చదవాలనిపిస్తది
మ్ మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ అంటే అది ఇగ జరగని పని అది
మేమంతే ఇంటర్ లో మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉండే మా సైడ్ నుంచి ముగ్గురం ఉండే ఇగ మేము ముగ్గురం వచ్చేది యా అంటే మీమ్ ముగ్గురం సిక్స్త్ నుంచి ఆ సిక్స్త్ నుంచి సేమ్ స్కూల్ ఇగ అక్కడ నుంచి కూడా మన ఇంటర్ కూడా మవ్బాద్ వచ్చింది కూడా అందుకే మేము సేమ్ అనుకోన అచ్చినాం గౌట్లోకి వచ్చినాము ఇగ అందులో చదివినాము ఇగ డిగ్రీ నేను చేయలే ఇగ నాకు సెకండ్ ఇయర్ అయిపోయింది మ్యారేజ్ అయింది వాళ్ళు డిగ్రీ చేసారు ఇద్దరు అయినా ఇగ ఇగ అందరం కలిసి గ మేము పోటీ చదివేది మళ్ళి మంచి గా అనిపించేది అమ్మో ఆమె ఇప్పుడు ఇది రాసేస్ అంటే మాకు అప్పుడు టెస్ట్లు పెట్టేది ఇప్పుడు ఇది రాసేది ఆ ఆ టెస్ట్లు పెట్టేది టెస్ట్లు పెడి తే వాళ్ళేమో రాస్తారు మన ఉమ్ ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒకటి రాసి వెళ్ళాలి ఇక నేర్చుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ అయినా రాయాలి రాసి పెట్టీ ఆడ వెళ్ళాలి ఎంత లేట్ అయినా కూడా అట్ల ఇక వాళ్ళు రాస్తే మళ్ళీ మనం రాయకపోతే మనకి ఇక వెనకబడిపోతు పోతం కదా వాళ్ళు వెళ్ళిపోతరు ముందు అన్నట్టు ఇక పోటీ పడి చదివేది మేమయితే మంచిగుండేది తర్వాత మేము అక్కడికి వచ్చినంక ఆ ఇంకిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు మాకు ఇక
హ
మీ సిస్టరే
తెలుసు తెలుసు
సిస్టరను సరిత అనేెటామ జీవశ్రీ ఇక అట్ల ఉండే మేము ఇక మేమే ఇక బ్యాచ్ ఇక క్లాస్ మొత్తం మాకు అవసరమే లేదురా ఎటు తిరిగినా మేమే తిరగాలి ఇక అంతే ఇక మాదే ఉండేది మొత్తం గోలా హల్చల్ అంత
నేను ఇంటర్లో చదివినంత నా స్కూల్ లైఫ్ లో కూడా చదవాలే అట్ల చదివాం అంటే సార్ ఈ రోజు పెడతడు కదా వెళ్ళాలి చదవాలి వెళ్ళాలి చదవాలి రాయాలి
అరే మేము టెన్త్ దాకా బ్యాగ్ బెంచర్స్రా మేమయితే టెన్త్ అసలు ఏదో బార్డర్ పాస్ల అయినాం టెన్త్ ఇప్పుడు చూడు ఇ ఇంటర్ లో మాకు ఎన్ని వచ్చినయి ఇప్పుడు థౌజండ్ కి మాక్సిమం అందరికి నైన్ హండ్రెడ్ దాటినయిరా
అ
అట్లోచ్చినయి మార్క్స్ అయితే ఇంటర్లా టూ ఇయర్స్ కలిపి మంచి మార్క్స్ వచ్చినయి అందరికి
ఉమ్
ఇంగ వాళ్ళు డిగ్రీ చేశారు నేను ఆగిపోయినా
డిగ్రీ లో ఎంజాయ్మెంట్ ఉంటది ఇంటర్ లో మొత్తము చదివే ఉంటది నాది ఆల్మోస్ట్ చదివే ఉంటది ఎజాయ్ చేసిన
చదువు ఇక మనకేం ఉంటది అప్పుడు ఇక బాగా చదవాలి ఇప్పుడు ర్యాంకు రావాలనే ఉద్దేశంతోటి అంటే వాళ్ళు ఫస్ట్ వస్తరేమో మ నేను కూడా ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో పోటీ పడి చదివినం సార్ వాళ్ళు మాకైతే మస్తు ఎంకరేజ్ చేసే ఫర్హీన్ మేడమ్ అంట ఆమె ఇంకా మస్తు చెప్పేది మేడమ్ అవునారా ఇక్కడ కొంచెం సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది అవునా మేడమయితే నన్ను మస్తు మెచ్చుకునేటోళ్ళు ఊకే అది షార్ట్ హ్యాండ్ చెప్పే టోళ్లు మేడమ్ నేను ఎమ్మటే క్యాచ్ చేసేదాన్ని ఇక అం అందరి ముందు మంచిగ మెచ్చుకునేది చెప్పడం కూడా మంచిగ చెప్పేది నాకు క్లాస్ అయితే అర్థం కాకపోయినా మంచిగ చెప్పేటోరు మేడమ్ మేడమ్కి తెలుగు సగం సగం వస్తది చెప్పి చెప్పుకుంటనే నవ్వుతరు మేడమయితే మాకు నవ్వొస్తది కొన్ని పదాలు వింట టే వాడు అట్టా చేస్తడు అని ఇగ
చూడదు అరే పర్సనల్స్ అట్ల చెప్పకూడదురా వీళ్ళకి అట్ల ఏం ఉండదు నేనైతే మేడమ్ వాళ్ళ ఇంటి ఎన్ని సార్లు ఎల్లిన్నో అసలు
అవును మేడం అయితే అన్ని షేర్ చేసుకుంట్ర వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ కూతుర్ల వాళ్ళ గురించి అవును అన్నీ చెప్ వతారు మేడం అయితే వాళ్ళ మనవరాళ్ళు ఉంటా వాళ్ళ గురించి చెప్తారు మా పాప వాళ్ళ గురించి ఇగ మేము ఇక్కడకి వెళ్తాంర ఇట్ల చేస్తాం మా పాప వాళ్ళు వస్తారు అది ఇది అన్ని చెప్తారు మేడం అయితే
సరే నేను మీకు తర్వాతకి చేస్తా కొంచెం వర్క్ ఉంది
సరే
సరే